హా అత్తన్న యనే
వస్తున కథ
హా
ఏమో
ఆ
ఏమో మరి ఒకసారి ఆయనకు ఫోన్ చే
ఆ
ఆయనకు ఫోన్ చెయాలె ఆయనకి నా కదా ఆ నెంబర్ ఉన్నది.
ఎవరికి
ఇది చేస్తా ఇది సేసే
నీకు చేసితలోవారు
ఇది అందర్కి చెప్పింది ఎవరు నేనేనాయే
అదే ఎవర్ అంటానా చెప్పింది
ఈ వాగు నార్మల్ కాల్ చేస్తా
హ్ హ్ హ్ ఆ గదే మరి మంచిగనే పని చెత్తండు. అయితే మరి
మరీ ఇంకా ఇంకా నేను సిగ్నల్ రాని రూం కు నా
ఆ
సిగ్నల్ రాని రూమ్ లోనే ఉన్నా అంటన్న
అవునా లావాదేవీలు అదేం చూపెడతలేదు.
పైన
లావాదేవీలెక్కడ చూపెడతలేదే ఎమౌంట్
ఆ ఏమని ఆత్తంది ఇంటర్నెట్ కనెక్షన్ తనిఖీ చేయండి అని ఆత్తందా.
ఆ
హా
అవును
ఆ అట్లనే అచ్చి అచ్చి ఊకే చూడంగా చూడంగా వచ్చింది బావా అది
హ్ హు
ఆ
గాదుగా మరి గదే ఇంక పన్నెండు టాస్క్లే చూపెడుతాంది నాకు
ఆ
ఇంక పన్నెండు టాస్క్ స్కుకులు చేయాలని చూపెడతాంది.
ఆహా
మ్మ్ అంటే పడ్ అంటే పని చేత్తాంది. అన్నట్టు గాదా
ఆ గదే
ఆ
చేత్తాంది.
ఆ గదే మరి
మాట్లాడు లేకపోతే రాకపోవు మరి
గదే కదా లేకుంటే రావు కదా
ఆ హ
ఆది ఏం చేత్తాంది. పొట్టిది
ఇప్పుడే డబ్బా ఇచ్చింది చేతికి కళ్ళు మూసింది.
ఆహా ఇడు బాట్లు అంద్కో పో
మీ అత్తమ్మొల్లకే పవర్ఫుల్ వర్షం పడుతందటగా
గాడ్పు లేసింది వర్షం పడతంది. స్టార్ట్ అయింది
ఇక్కడ అక్కడ ఎట్లా ఉంది ఇక్కడ అట్ల ఎండున్నది. నీ యవ్వ మేం గుడి నుండి ఇంటికచ్చేవరకు గుడి నుండి ఇంటి కత్తె కళ్లు తిరిగినై
హా ఆ వ్వ
ఇప్పుడే ఇట్లా వచ్చినము గోరంగా ఎట్లనో అయింది మమ్మీ చెప్స్తా న అప్ప ఇక్కడ గింత ఎండ ఉన్న మమ్మీయి మమ్ ఇడ గింత కచ్చంటా అంద అయితే
ఆ
పోరాగాళ్ళు ఏం చేతల్లు
ఆడికే పోయిర్రు మామీ ఇంటికి
ఆహా
మ బైక్కి పెట్రోల్
దొరక గదే అది ఇప్పుడు వెళ్దాం అనుకుంటేనే పెట్రోల్ లేదు
ఆ
ఏ మూడు నాలుగు ఇట్లల్లో లేదు
అ
అకే మరి ఎట్లా అనే సుత్తాన్నం అతండట కదా వంది పోలా వెళ్తారేమో రాత్రి
ఆ
అందిీ పోళు హైదరాబాద్ పోతరాట అయితే ఇలత్తరాట
ఎవరు
అయషో లోతారంట ఎక్కడచ్చి ఇటునుండి
ఆా
ఆ
ఆ
మేము గుడికే నడుచుకుంటా పోయినాం గుడికే నడుచుకుంటా పోయినాం
నా దాంట్లో డిసీల్ కూడా గాంతే ఉన్నది
ఇగో డాడీ కూడా పోయి నిన్న కొనుకచ్చుకుంటా అన్నాడు కదా
ఆ
ఆ నిన్ చెప్
బయట దొర్తే బయట పంప ఫో బయట దొరుకుతది కని డిజిల్
ఇప్పుడిడ ఏడ దొరుకుతాది లక్డౌన్ వత్తాదాటకద
ఆ లాక్ డౌన్ అంటే వర్క్